హలో
హలో సిస్టర్
ఆ చెప్పండి సిస్టర్ బాగున్నారా
ఆ బాగున్నా సిస్టర్ మీరు బాగున్నార సిస్టర్ ఏం చేస్తున్నారు ఏం కద సిస్టర్
బావున్నాం సిస్టర్ ఏం జేయల ఖాళీగానే ఉన్నాం సిస్టర్
అవునా సిస్టర్
ఉ మీరు సిస్టర్ తిన్నారా
అ తిన్నాను సిస్టర్ మీరు తిన్నారా
ఊమ్ తిన్నాం సిస్టర్ ఏం తిన్నారు
చికెన్ రైస్ ఉ కడ్
ఉహు ఊ మంచి
ఆ ఇదె కొంచెం టెన్ పర్సెంట్ లో టూ పర్సెంట్ బెస్ట్ ఈరోజు
పర్లేద్ తిన్నారా కడుపునిండా నేం మీ హాస్టల్లో ఫుడ్ మంచిగు ఉండదా సిస్టర్
ఆ మంచిగా లేదు సిస్టర్ నిజం చెప్పాలంటే ఈరోజు కొంచెం చికెన్ కొంచెం టేస్ట్ గా ఉన్నింది ఈ రోజు మట్
ఆ
ఉ కొంచెం రైస్ ఫుడ్ కొంచెం ఈరోజు పర్వాల ఇన్ని రోజు తినడంలో ఈరోజు కొంచెం బెస్ట్ కొంచెం
ఉహు టిఫిన్స్ మంచిగ ఉంటాయా
టిఫిన్స్ బాగుంటాయ్
ఓన్లీ రైస్ ఐటెమ్స్ ఏ మళ్ళి చె చెప్పచ్చు గదా మరి వాళ్ళకి మీరు
ఏం చెప్తావు నేను ఒక్కదాని చెప్ ఏం లాభము అందర్ చెప్పాలి కదా చెప్తే నీ ఒక్కదాని మాటే వింటారా
అంతేలే అందరు చెప్తే వాళ్ళు చేంజ్ చేసుకుంటారు
మనం ఒక్కరని చెప్తే ఏం చేంజ్ చేసుకుంటాడు చెప్పు
అదే నిజమేలే ఇయము మియము చికెనే తిన్నా సిస్టర్ మా హాస్టల్లో కూడా చికెన్ పెట్ట పెట్టారు ఈ రోజు మాకు కూడా బా
ఆ మీడైలి ఫుడ్ ఐటెమ్స్ కర్రీ ఐటమ్స్ బాగుంటాయా
ఎట్లున్నా తప్పదు సిస్టర్ తినాల్సిందె అంతే ఏం చెయలేం మనం
ఊ
ఏదో ఒకటి అడ్జస్ట్ అయి తింతా పోతా ఉండల్లా ఊ చేసిన రోజు మంచిగా చేసిన రోజు తినల్ల లేదే ఏట్టో గట్ట అడ్జస్ట్ ఐతాండల్లా కిరణపైకి తినల్ల పక్క హు లేకుంటే ఎం చేయలేం కద మనం
అంతేలే మన కోసం ఏం సపరేట్ ఏం చేయరుగదా
ఉమ్ అంతే తప్పదు ఇంగా ఏం సిస్టర్ ఏమన్న ఏక్కడి కల్లా ఎల్లారా ఈరోజు
ఎక్కడ వెళ్ళలేదు కొంచెం షాపింగ్ వెళ్ళాను బట్ట తెచ్చుకున్నాను
నకే
ఎంతలేండి త్రీ తెచ్చుకుండి జస్ట్ త్రీ హండ్రెడ్ ఎంత చెపు
ఓకే అంతేలే ఏదన్న అంతేగా
కొదిగా ఉండే మా అమ్మ వాళ్ళు ఎంతని తెపిస్తారు ఆ చే కాటి మొన్న కొంచం బయటికి వచ్చినం కాబటి ఫస్ట్ టైం అది కానీ చూసుకొని తిరగాల ఊ మళ్ళా ఇంటర్వ్యూ వెళ్ళాలి దారినీ దాని కావాలి మళ్ళ ఇంటికి వెళ్ళాలి మళ్ళీ దాని కావాలి ఇంట్రెస్ట్
ఆహా అంతేలే తెలిసు వాడుకోళ్ల
ఉమ్ మీరేంటి సిస్టర్ మీరేప్పుడు పోతున్నారు ఇంటికి
వెళ్ళాలి సిస్టర్ పోతాను
ఉ
టైమ్ పడతాది పోతాను వెళ్తాను
హ్మ్
మీరు వెళ్ళారా ఈ మధ్య
వెళ్లలేదు ట్వంటీ ఎయిట్ ఇంటర్వ్యూ ఉంది అది అయిపోయిన తర్వాత రా అన్నాను చూద్దాం
ఓకే కే
ఉ మీరు
చూడాలా నేను హేయ్ ఎల్లల్లా
ఎలదామా మరి ఇద్దరం ఒగసారి
ఓకే ఓకే చూద్దాం లేండి సిస్టర్
ఉ
ఇంకేం చేశారు ఫోన్ లో మా అయిపోయిందా మాట్లాడారా ఇంట్లో వాళ్ళతో అందుకు
ఇప్పుడు దాక మాట్లాడిన ఏం చేస్తన్నారో ఏం తిన్నావు జాగ్రత్త అమ్మమ్మ తాతయ్య అందరు
అ
అ మామా ఒకరినిమించి ఒకరు మాట్లాడుతున్నారు
మ్ హ్
మ్
అంతేలే నార్మలే రోజ్ చేసేదేగ
బస్ ఫస్ట్ టైం అన్నమాట నేను ఫైస సీట్లో రావడము.
ఎవరు మీరా మ్ హ్ ఇంతే అలవాటైతుంది మ్ అంతే ఒకటి గాలంటే ఒకటి వలుదుకోలా తప్పదు.
ఇది ఏం లైఫో ఏమో
ఆ ఒకటి కావాలంటే ఒకటి వదుకోవాలా తప్పదు.
నిజమే అది
మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మీది
అవునా ఇప్పుడు
ఆ ఓకే ఇప్పుడు క్లారిటీగ
వర్షం వస్తుందా అక్కడ
మ్ ఇక్కడేం రాలే సిస్టర్ లైట్గ అట్ల పడుతుంది.
మ్ ఇక్కడ్ గుడా అలాగే పూల వర్షం వచ్చినట్ వస్తుంది బాలే అన్నీ
మ్ మంచిగుంటది క్లైమేటు
అవును
మ్ అంతే తప్పదు అట్లే మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్ స్తూ మంచిగ పోతా ఉండాల.
అవును. తిరగాల్ సిస్టర్ ఇంక నేన్ తిరగలేదు. ఇగో బయట ప్రపంచం నుంచి
అంతే అంతెలే చూడండ్ టైం ఉందిలే ఇంకా అయ్యేం అప్పుడే
అప్పుడే అయిపోలేదు టైం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం అద్ అట్నే పోతాది. వెల్ వెళ్ళాలంటే వెళ్లాల్సిందే మళ్ళ అప్పుడప్పుడ్ అంటే అప్పుడు ఉంటామో ఉండమో ఎవర్కి తెల్సు చెప్పు
మ్ టైమ్ టైమస్తది. టైం వచ్చినప్పుడు అన్నీ అవే అయితయి వాతావరణం వాటిక్ కావే జరిగిపోతయి అట్ల
మా అన్నక్ ఎలా ఉందీ?
మ్ మంచిగనే ఉంది కృష్ణా హెల్త్ బానే ఉంది.
తగ్గిందంట ఫివరు
మ్ తగ్గిందంట సెలైన్ త్రీ సెలైన్స్ ఎక్కినయంట టుమారో ఎళ్తా అన్నాడు ఇంటికి
మ్ నాకు మార్నింగ్ చేశారు మార్నింగ్ చేసి ఇటెళ్లీ పుట్టింది పాప అంటే జాగ్రత్తన్నా
మ్
నువ్ ఒక్కొనివే కాకుండా నీ ఫ్రెండ్స్ వాళ్ళన్ కూడా తీస్కోమంటే సరిపోయింది కదా నీ ఏదన్నా కళ్ళు తిరగడం అలా ఉంటే ఇబ్బంది కదా పక్కన ఎవరో ఒకర్ ఉండి చూస్కుంటారు. ఒక్కన్వే ఎందుకు వచ్చినావు అని అడిగిన
మేనమామ్
ఏమున్నద్ పాపా వాళ్ళకి ఏదో వర్క్ ఉన్నా నేనఒక్కన్నే వచ్చినాలే బాగానే ఉందిలె అన్నా
ఉ
తిన్నావా ఏం చేస్తాన్నావు అంటే తిన్నాము మీరు తిన్నార అంటే తిని రెండు ఇడ్లీ తిననంట బాటిల్ సెలన్ పెట్టేసాన్నానంట
ఊ ఇంకెలా ఉన్నవ్ ఫస్ట్ తగ్గుతుందిలే
కూడా అట వెళ్ళాలంటే కష్టం
నార్మలే ఉ
నార్మల్ మామూలు కాదు ఇప్పుడు ఏదన్నా దామ్మటే పోతుంటాం కళ్లు తిరిగి పడిపోతే అప్పుడు ఎవరి ఇబ్బంది
హు
బాగుండేనే ఒకరం పోలేము అలాంటిది బాలేనప్పుడు ఒకరం ఉంటే కష్టం కదా
ఆ అదేగదా
మాట అంటే ఏమోలే పాప వచ్చేసినా అని అన్నాడు
అ
ఉ ఎటు పోయింది మీ సిస్టర్ అంటే మా సిస్టర్ ఆఫీస్ కి పోయింది ఆఫ్టర్నూన్ అంటే కాల్ చేయండి లిఫ్ చేస్తది ఏ
హ
చె చెప్పిన
ఆవు
హుమ్మ్ చేసిందా
హుమ్మ్ చేసా నేన ఫోన్ చేసి మాట్లాడాను మళ్ళీ నాకుట్లా ఎంత కుమార్ అన్న ఏం చేస్తున్నార్ సిస్టర్ మరి
ఎం జేయలా
హుమ్మ్ అంతేనా
ఉ ఉంది
హుమ్మ్ తినడం అయితే తిన్నారు ప్రశాంతంగా సంతృప్తిగా
ఆ తిన్నాను
మాట్లేలేం చికెన్ తిన్నారా ఇంగేమి
ఉమ్ ఉమ్
చికెన్ తిన్నారు కదా ఇంకేం మంచిగా టేస్ట్ మంచిగ ఉంద అంటున్నారు
ఈ రోజు బెస్ట్ చెప్తన్నా ఒప్పుకుంటా ఈరోజుయితే
ఉమ్ టేస్ట్ మంచిగ ఉంటే చాల్లె తినొచ్చు
చారు ఆఫ్టర్నూన్ రైస్ చిక్ కెను రైస్ అయితే అసలు సరిగ ఉడకలేదు చికెన్ పీసి పీసికూ ఊడిపోతాంది ఆ
మంచిగా వండలేవ
చ్చిగా లేదు బాలేదు
ఉహ్మ్
అంత పడేసి మజ్జిగ తెచ్చుకొని తాగా
అంతే చేసినప్పుడే తినాల లేనప్పుడు అ అడ్జెస్ట్ అవుతుండల అన్నీ
ఎందుకు ఇంటికివిన్నాక ఒక సంగటీ బజ్జితిను
ఉమ్మ్
ఒక పాయసము ఏసుకోని తిని క మనస్ఫూర్తిగా
ఇంతలే
ఆ మంది కావాలి చెప్పావిటా ఇక్కడ ప్రైస్ ఎక్కువున్నాయి రేట్ ఎక్కువున్నాయి ఇది కొనాలంటి ఎక్కువ అని చెప్పిన ఇంటికాడ
ఉమ్మ్
అంటే ఇంటికాడ నుంచి తీసుకపొవో వచ్చినప్పుడు
ఉమ్మ్
కోసినంన్నిటన్ని అంటే సరేలే
ఉమ్మ్ తెలే ఇంతాలా తీసుకొని అన్ని అడ్జస్ట్ అవుతా ఉండాలంటే తప్పదు
ఉమ్మ్
అన్నీ తెలిసిందే కద ఇంగా కొన్ని కావలంటే కొన్ని వొదులు కోవాల్లా కొన్ని అంతే అడ్జస్ట్ అవుతా పోతా ఉండల్లా ఇది కావాలి ఇది కావాలి అంటే అవ్వదు కొన్ని కొన్ని చేస్తా వాట్లే పోతా ఉండల్లా
ఉమ్మ్
ఉమ్మ్ అంతే ఈ మీరు ఒక దాని మీదే ఉంటే అవ్వదు ఏది
అవునవున్ స ఉమ్మ్
అంతే చూస్త ఉండాల్లా
ఉమ్
ఇంకేం సిస్టర్
ఉమ్